ఇలే ఇరులే ఆ బాగున్నా. మీరు బాగున్నారా?
ఏం జేత్తాన్నావ్
ఏం లే ఖాళీ గా ఉన్నా
తిన్నావా?
తినలే
నీ ఆరోగ్య సమస్య ఏదో అయిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది?
ఏమైంది. ఇప్పుడు నేను బానే ఉన్నాను.
అన్నం తిన్నావా?
ఆ తిన్నా.
ఇంకేం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా.
మీ అమ్మా, నాన్న మంచిగా ఉన్నారా?
మా అమ్మ నాన్న మంచిగా ఉన్నారు? మీ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా?
మా అమ్మగారు మా నాన్నగారు బానే ఉన్నారు.
మీకు ఎంతమంది పిల్లలు?
నాకు ఇద్దరు ఒకరు పాప, ఇంకొకరు బాబు.
మీ పిల్లల కెన్ని సంవత్సరాలు?
మా పాపకి రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరంలోకి వచ్చింది మొన్న తొమ్మిదవ తారీఖు నాడు. చీ మూడో తారీఖు నాడు.
సరే అండి నేను ఉంటాను.
అలా కాదండి కాసేపు మాట్లాడండి ఇంకేం చేస్తాన్నావ్.
మా బాబు మీ ఇంటికాడ ఇడిచిపెట్టి వచ్చినట మంచిగున్నాడా?
ఆ బాగానే ఉన్నాడు.
గ్లూకస్ బాటిల్ పెట్టిర్ ఆ గ్లూకోస్ బాట్లు పెట్టిన్నా నీకు
పెట్టిండు
ఇంకేం చేస్తానావ్ మరి
ఏం లేదు ఖాళీగానే ఉన్నా.
సరే నవ్వకు ఇంకా మీ అమ్మ ఏం చేస్తాంది?
మామ వంట పని చేస్తుంది వంట రూమ్ లో.
వంట గదిలోనా?
అవును
ఇంకా ఏంజేస్తాన్నావ్ మరి? గ్లూకోస్ ఎక్కడదాక ఎక్కింది. ఎక్కంది గ్లూకోస్
అ సగమే ఎక్కింది.
సగమెక్కిందా? ఏ కలర్ గ్లూకోస్ పెట్టిరు. ఏ రంగు గ్లూకోస్ పెట్టిరు.
తెలుపు రంగు
దాంట్లో సూదులు ఏమన్నా యేసిండ్రా.
ఆ సూదులేసిండ్రు
ఎన్ని సూదులేసిండ్రు?
ఒకటి రెండు పడ్డాయా పదకొండొద్ద
ఆ పదకొండే ఎంత తద్ద తక్కువ అవుతదంటే అంత తొందర అన్ని సూదులు వేసుకో
ఆ ఇగేంలే కుచుకుంటుంటా రోజు అంత బమ్ వామ్మో
మరి వచ్చిన రోగం తగ్గాలంటే తప్పది కదా
నాకు నిద్ర వస్తుంది నేను ఉంటాను ఇ బయ దినబెడుతుందు నాకు
అవునా ఏంచేత్తంది మంచిగా ఆడుకున్నద ఇంతసేపు అంతా
ఓహ్ ఆడుకు ఆ చెప్పండి
ఇంతసేపు ఏమో వీడియో చెప్ పంపినవ్ కదా ఏంటిది
పాప ను వీట్ల బెదిరించి బెది వాళ్ళ పేరు నుంచిని అడుగుతుంటే చెప్తాంది పేరు అ విడియో పెట్టి
ఏం పేరమే ఎవ్వరని అడిగినవ్
అమ్మమ్మ పేరేంపేరు తాతయ్య పేరంపేరు అమ్మా పేరేం పేరు నాన్న పేరు ఏం పేరు అని అడిగిిన
అవునా చెప్పిందా మరి
మ్ చెప్పింది
పాపని పాఠశాలకు ఎప్పుడు పంపిచాలనుకుంటాల్లు మీ అక్క వాళ్ళు
క్కవాలానడిగి చెప్తా
మీ పెద్దక్క మంచిగ ఉన్నా
ఆ మంచిగుంది
వాళ్ళుల్లనే ఉంటంద
ఆ పెద్ద ముప్పరంలోనే ఉంటున్నారు
వోచి వోచిని వాళ్ళు ఇంటికనే ఉంటర్రా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా
ఆ కొత్త గిల్లు కటుకున్నరు
పాతిల్లు ఖాళీ చేసిర్రా
ఆ చేసిల్లు
ఆ మీ బావేం చెత్తండు ఆటో కొనుకున్నడా
ఆ కొనుకున్నడు వాహనం కొనుకున్నడు చెప్తనాగు ఆ నాలుగు చక్రాల వాహనంగొనుకున్నాడు
అయ్యో అదే మూడు చక్రాల వాహనమే అని మా ఆయన అంటాడు మరి
ఓ సార సార చ రిషక్లా మాల
ఆ అవునా మీ బావ ఏమమ్ముతండు మరి గుడ్లు అమ్ముతాండ రోజు
ఆ గుడ్లమ్మనికే పోతున్నడు
అల్లమెల్లిగడ్డ అమ్ముతాడటనా కోడిగుడ్లు ఒకటే అమ్తాండట నా ఎనిమిది రూపాయలకు ఒక గుడ్డ డట మా ఊళ్ళో మరి ఎట తీసుకుంటరు
ఎమ్మో అడగాలే
ఎనమిది రూపాయలకొకటి అమ్మకుంటా రెండు రూపాయలు ఒకటి అమ్మమని నువ్ చెప్ప రాదు అందరికమాకుంటమాయే గని మా కమ్మమని చెప్పరాదు
అట్లుండద అండి అందరికీ సమానమే
అయ్యో గట్లా అంట ఏంటండి ముందే చెప్పాలి కదా మీరు ఎ రూపాయలకి అమ్మే ముందు
ఇంకా తొమ్మిది రూపాయలకి అమ్ముదాం అనుకుంటున్నా్
అయ్యో మీకు మన చక్షరదే లేనట్టుంది కదండి
మాకుంటం కాబట్టి తొమ్మిది రూపాయలు తముందాం అనుకుంటున్నాను
అమో ఎ ఏడు రూపాయలు పోేయింది ఎ రూపాయలు పోయింది తొంమిై రూపాయలు పోయింది పది రూపాయలలాక వస్తారు కదండి మరి
చికన్ బతే కూడా హ వచ్చు
ఆ మా ఇంటికన్నా అయితే పెద్దడు ఎ కోళ మంచిగా ముందండి దాని మీద ఏ ఎరుపు కలరు పరుపు ఉంది మీ ఇంట్లో ఉన్నాయా అండి
ఆ అమ్మా
ఆ మీ ఇంట్లో ఇంకేమేమింటాయి బావి్ ఉందా హౌస్్ ఉందా
వయి ఉంది మాయట్లా
అలా నీళ్ళు చేరుకుంటరా అలా అ నీళ్ళ వేసుకున్నారా నీళ్ళ పైకెక్కేది
బోర వేసుకున్నాం
అవునా మీ బాయకాడ పడిన వంట ఉంటపచ్చు పంటపని ఇతారా
ఏంటండి
మీ బయకాడ పోలం పని ఎతార ఉటన ఉంచిరా
ఆ చేస్తాండి కరుపని పోతాలి
తర ప బయ కానికి చ కడప బాయ కడకంద
బాబఊలు అట్లనే చేస్తారు
ఆహా మేవులట్ని ఇత్తరా ఆ అయితే కానీ మరి మీ పొలం మాఊళ్ళ కౌల్కితార
అట్లు అమ్మా అండి
అయ్యో అయ్యొచ్చు కదండి
లేదు లే అలే ఇతే మాస ఇది పోతయి మ
అవునా మాకైతే ఒక అార ఎక్రమ ఇతా అది అమ్ముతాన్నా మీ అమ్మ
ఆ
ఆ
లేదు మీ నమ్మనియనండి మాస్తి మాకే కావాలి మీ ఒబరికి
మీ అస్తతి మాకి నాకు మాకకి చిన్న మీ వాడుతుానది
మేము అట్లా ఇయ్వమండి మేము ఇయ్వాలని అనుకోవట్లేదు
మీ ఇంట్లో కూడా కోడిగుడ్లు ఉన్నాయా
ఆ మా ఇంట్లో కూడా ఉన్నాయండి మా బాబా అమ్మ మన చేతులు పెట్టిపోయింది
మీరమతారతే
ఆ ఆడిగిన వాళ్ళకి కమ్మి వాళ్ళ ప్రజలు వాళ్ళకి రిటర్న్ ఇస్తున్నాం
మీ కోడు ఊర్ల ఆయాపారం సెండరింగ ఆయాపారం సుతారు పని ఆపారం
ఆ నాలుగు ఆపారం చేడి బతుకలేం కదా అండి అని పే చేసుకుంటు
ఆ బట్టల వ్యాపారం మీ కొడుక్కట్టు ఊకసలు కతుందటగా
ఆ
మీ కొడుకుట్ట ముక్కసలు కా అగా మీ ఇంట్లో దానిమ్మ పండ్లు ఉన్నాయా
ఆ దానిమ్మ పండ్లు ఉన్నాయం నే మీరు తింటారా పాషి పోయిన దానిమ్మ పండ్లు
మాకు వద్దు లేండి పాషి పోయినవి అయితే మంచిగా ఉన్న అయితే తినేటోల్లం కొబ్బరి నూనె డబ్బాలు కూడాం రెండు ఉన్నాయి కదా
ఇంక ఎంతసేపు సమయం ఉందండి అయిపోనీనికి
అయ్యో
ఏది కొబ్బరి నూనె అయ్యిపోయింది రొండు అండి
మీతో మాట్లాడాలని నాకు ఎంత ఉత్సాహంగా ఉంటే మీరేంతన్నరా ఆ చెడగడుతున్నారు
నాకు గిరి తో మాట్లాడినికి చాలా చిరాకు గా ఉన్నది
అది బల్ బ
బల్లె బల్లె
ఇది పిల్లలకు పెట్టే రుద్దేటి ఉన్నాయి కదా అండి మీ ఇంట్ల సబ్బులు కూడా ఉన్నాయి కదండి పిల్లలలై
అ
కొత్త సబ్బు ఉంది కదండి
ఆ ఉన్నది మీరు తీసుకుపోతార అండి
మీ పాప బొమ్మలతోని ఆడుకుంటాందా
ఆడుకుంటున్నాడు కానీ మీరు నా ఎదురుంగది లేంది నాకు చాలా డిస్కంఫర్ట్ ఇబ్బందిగా ఉను
నేను మీ ఎదురువుంగా ఎందుకున్నాను కదండి ఫోన్ లో ఉన్నాను కదా అలా మాట్లాడేస్తారు మొత్తం బాగోద్దు మీరు మాట్లాడే మాట తిరు నాకు అసలు నచ్చట్లేదు మీరు ఇంత నాతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది అన్నారు నాకు ఇంకా అసలు నచ్చాటులేదు
లేదు పెట్టేసెండి
అయ్యో గట్ల చేస్తా రండి ఏంది మొత్తం నేనంటే మీకు ఇష్టమనిన్ ఫోన్ చేసిన గానీ ఎత్తుతే చేయకపోతును సరేలే అండి ఉంటానా మరి ఇగ
సరే నండి బాయ్